హలో హలో
ఆ వినబడుతుంద
ఆ
వినబడుతుందా
ఆ వినబడుతాం
ఆక్కడ మొత్తం ట్రాక్టర్ గిట్ల ఎన్నుకున్నయ్
మళ్ళ ఫోన్ చేశిన్రా
మరి కొంచం ఆగి చెద్దామ ఇందాక లేచిన్ వచ్చిందట
ఆనా
ఆ నేనే ఎళ్ళిపో సపరేడక అనుకున్నాని మళ్ళా కొనుకొని పోతే అయిపోతు అంతేగా మళ్ళీ ఇబ్బంది ఎందుకు సదేయి పలే
ఆ
అ ఇంకో ఇల్లుఉన్నడు అదయితేంది అల్లుడు. అది కాకపోతే ఇంక రెండు ఇల్లులు ఉన్నాయి. అది కాకపోతే ఇది కొడతారు. ఇది కాకపోతే అది కొడతరు. తీ ఖచ్చితంగా ఇల్లఐతే ఖచ్చిత త అది లేదుగ అదే ఇబ్బంది పడకను
సి ఇక్కడ ఈ లంబడైనా దగ్గర వాడు లంబాడోడు అయది సెల్ కట్టేలా ఇల్లు కొడతా. అని చెప్పి కొట్టించుకొని వాడు జాక్ ఏసుకొనిపోయారు. మళ్ల వాని కి సెంట్రింగ్ లేదు వాడేస్ ఇంకబోతే
వాలేందుకేసుకొద ఏసుకోవాలి వానికి ఐదు వేలు ఉన్నది.
ఐదు వేలు ఉంటేంది ఏది ఉంటేంది పిలగా
మన ఇల్లుగలలో చెప్తాం కదా అరే ముందే పోయిట పో ఇప్పుడు పోతానంగా ఇప్పుడు ఈ రోజు పోతాను ఆరోజంటే మనం చూడలేదు గని ఈరోజు వెళ్తానం కదా మనం
ఆ
ఈరోజు పోయి అక్కడ ఆయన సామాన్ఎమన్నా ఉన్నదా లేదా డబ్బలు ఉన్నాయ జాకిలు ఉన్నాయా లేదంటే ఆ ఇగ ఇంకా ఏన కర్రలు గిట్ల ఉన్నయా అన్ని తీసి పక్క ప పక్క పెడ్డా అది చేసి రేపు తీసుకుపో అనేసి అని చెప్పేసి మాట్లాడి మన తీసుకుపోయిఆడేద్దాం.
ఇప్పుడు మళ్ళ కాట్రపెల్లి కాడ స్టార్ట్ ఐతదా ఇంకో ఇట్లు కాదు అయిపోతే ఊ హలో
వా
అ హలో
ఆ
ర రె ఇంటి దగ్గరే ఉన్న
మరి శ్రక్ ఐతంది వాయిస్
నీ దగ్గరనే ప్రాబ్లం
నాదగ్గరేమున్నది ఆ డాటా ఆనే ఉన్నది అంత మంచిగనె ఉన్నది
ఊ పోన్ మాట్లాడ
తర్వాత మాట్లాడు ఎవలతోనైనా
అదెగాని
ఆ
ఇప్పుడు ఇక్కడ ఆదిత్యల కాడ ఒక రెండు రూమ్లు ఏది ఉన్నదట ఇంకా మూడు పిల్లర్లు అల్లి నాలుగు రూమ్లు స్లాప్ ఎయాలని అన్నాడు
ఎవరు
ఎతుంద తట్టే బాగుంటడి
అయినా
అ నాగేశలా అన్న నాగేశలా అన్న
ఆ ఓకేగానే పేర్లు ఎందుకు లే గాని అే ఎంత అది ఎంతొస్తారా స్లాబేరియా
ఆ వెయ్యి ఫీట్ల వరకు వస్తుంద అని చెప్తే సీటు అయితే ముప్పైదు రూపాయలు నడు వస్తుందని చెప్పినా
ఆ
అయితే జర చూసి తక్కువగా మాట్లాాడు వీళ్ళు మనవల్లే అని అన్నాడు
మనళ ఉన్నది మంచి ఉన్నది కాకపోతే ద వేసుకొచ్చాము ఒక లోలిన్ చార్జ్ ఏవనా ఉంటే తగ్గితాం లేదా మొత్తం లెక్క వేసినప్పుడు ఓయ అన్న తగ్గిద్దం తీరా అ అను
పోన్ చేత్తా ఇయ్యళన్నారుారే ఎప్ప ఏమైంది ఇయాళ ఇవాళనా రేపు ముగ్గుపోతా ఆ మూడు పిల్లర్లకు వచ్చి ఆ సలాకి కట్టి ఆ భీములై కట్టి ఆ ఆ ఆది ఇగ పిల్లర్లు పోసి గొడలు కట్టాంగానే ఏమంటే స్లాపు క కట్టాలని అన్నాడు
త పోయి అతే పెట్టి అట్నే ఆ కొలతలు తీసుకోవాలే కొలతలు తీసుకొని ఎక్కడి వరకు అంత కొలతలు తీసుకొని ఆ పెంత బీమ్లు కూడా మాట్లా ఆ కాట్టి ఆ పెంత బీమ్లు కూడా రింగులు కొట్టుకొని వత్తా ఇగ నేను ఒక్కని పోయి కట్టుకొ కుంట ఎనిమిది వేయిలు
బుట్టలు కట్ పెట్టి రా అదా బుట్టలు కట్ పెట్టరాధ
మరి అవతలకి వెళ్ళాలంటాడు మరి ఆడ వరకి సాల్అంటారు సమానం అయితేనో కట్టి పెట్టొచ్చు
సమానం అంటే ఇది వరకు ఏమన్నా ఎల్లినయ్ ఉంటాయి కావచ్చు పాత ఇల్లు బాపతియి ఏమైనా వెళ్లినాయి ఉన్నాయా లేకపోతే గ్రీల్ సువ్వే అది హోల్ పెట్టి గిట్ల పెడతారు
ఇగ తెల్వదుగా వాళ్లనే హోల్ తెచ్చ పెట్టుకో అని చెప్తా తరువాత వచ్చి కట్ట అంటారు ఏమంటారు అడికి పోయి దాన్ని బట్టి చెస్తా అయిపో
ఆయన రెండుసార్లు ఫోన్ చేస్తేనే సరేతీయి మాట్లాడదామని అన్న శుక్రారం బెస్తారామో ఫోన్ చేస్తా రా అన్నాడు
అవునా
అవును
గ ఏం లేదు అని చెప్ప మళ్ళీ ఇబ్బంది అయితది
ఏంటిది అది
లే
స్టక్ అయి స్టక్ అయితది ఒక్కొక్కసారి
స్టక్ అయిత
ఊ
ఇప్పుడు ఓకేనా
ఆ
నడుస్తుంటే స్టక్ అయితుంది కావ
ఏమో
గట్ల ఏం లేదని చెప్పాలి లేకపోతే ఇబ్బంది అయితది గా మళ్ళా ఒక రూపాయి తక్కువ చేద్దామని చెపు చెప్పాలి అ వీళ్ళు ఏం చెస్తారంటే మళ్ళీ లాస్ట్ క మళ్ళా ఒక రో మళ్ళా వెయ్యో వెయ్యో ఐదు వందలు తగ్గిస్తారు మొన్న తగ్గయలేదా అన్న మర అనే
చెప్పు
ఆ మల్ల గదే అయితది ఎందుకు రిస్క్
ఉమ్ గట్లానే ఉంటంది ఇగ
ధావత్ అని మల్ల చేతులపెట్టే
అదే నేన్ అన్లేదాఎమ్మటే ఈ ధావత్ ఇస్తని ఆ పైసలు కడిచేసి ఈ పైసలు ధావత్ అని ఇస్తానావ అని అన్లేదా
ఆ ఇగ అ ఇంటే ఏమవత్తది ఇల్లుగలోల్ అంట మేస్త్రిని అంటే ఏమన్న వత్తది కానీ ఇప్పుడు కాలిచేస్తే మళ్ళీ ఇచ్చేగా గాడికె అయిపాయే ఇప్పుడు అంటే దధావత్ ఇయలేదన్నట్టే గా ఇగ
గట్లే ఉంటయి అట్లే ఉంటయి కొన్ని
ఆ అదే ఈడికి పోవాలి ఈడికిపోయి మాట్లాడి ఎం ఉంటది అన్న వెయ్యి రూపాయల తోటి వేరు వేరు ఇత్తరాఅనే ఏదో అప్పటి వరకు కొంచెం సరిపోను మా మందం అన్నట్టుగా కరుసుల మందం అన్నట్టుగా ఒక వేయి రూపాయలు ఈయరదుల్లి వెయ్య పదిహేను వందలో అని చెప్తే అయిపోతది ఎక్కువ లేకున్నా కానీ వేయి ఏంది ఎనిమిది వందలు ఇచ్చిన నయమే
అక్కడ మీ బాబాయిది అయిపోయినయి అట్నా
అయిపోయినాల ఆయన ఒక్కటే రెండో వట్టినరు అంతే వాళ్ళ ఊర్లో వట్టడు ఆయన ఎక్కువ ఇబ్బంది అయితది ఆయనకి ఇదే కులపోలు కులపోలు అని ఇబ్బంది అయితది కదా
అవును
ఆ ఇలా కులపోలు కులపోలు ఇబ్బంది అయితదని పట్టడు. రిస్క్ ఎందుకని
అట్లే ఉంటది మరి కులానికి కులం అంటే చాలా ఇబ్బందే
ఆ ఉన్నూరు ఉన్నూరు ఎట్లుంటది ఏం చేస్తారు.
ఆడా వాడా ఇక్కడ పెందు బిమ్ములు పోసి పిల్లర్ పోసేటప్పుడు పోయి బిడ్డ పైసలు ఇస్తా అన్నాడు, పోసినంక ఇంకా ఇరవై ఐదు వందలేమో ఇయ్యాలే, ఇండ్లలకి వచ్చినప్పుడు అదే, దర్వాజా ఎత్తేటప్పుడు ఇయ్యాల మంచి రోజు కాదు రేపు ఇస్తతీయి పైసా అని అని అన్నరు ఆడా ఇంతవర కు పైసలు మరా ఏం త అని కూడా అవి కూడా చెప్తలేరు.
ఏమ్ మాయరోగం ఆయనా మీ బాబాయ్ అనటైనా
ఆ
అది ఎన్ని రోజులు అయితది మరి సర్దడానికి
ఏ చాలా కష్టం వాని దగ్గర ఉన్నాయో లేవో
అవునా మళ్ళీ ఇబ్బంది అయితది ఏమ్మటే కటింగ్ చేసు కొని పెట్టుకుంటే అయిపోతది అని ల్యాండ్ మేలు ఐనా ఎప్పటిది అప్పుడు చేసుకుంటే మన కూడా కొంచెం సౌకర్యంగా ఉంటది గా అడగక పోయినవా ఆన్నం తవాల్ నా తెచ్చి ఏసి స్లాబ్ ఏసి పడే తర్వాత తర్వాత పయలు ఉంటే అవి లక్ష రూపాయలు వత్తే వచ్చిండే లేపోతే లేదు గాని ఆ
అదే చెప్పిన పోతే గోడలు కట్టేటందుకు నాకో యాభై అరవై వేలు ఆన్నారుగా అరవై వేలు ఇయిర్రి సామానన్ని తేరి ఒక్కటేసారి స్టాప్ లెవెల్ లేపుతా స్లాప్ లెవలు లేపిన తర్వాత బిల్లు వచ్చినంక స్టాప్ వేసుకోర్రి స్టాప్ వేసుకో కున్నంక ప్లాస్ంటిగ్ ఇష్టముంటే చేద్ దూ లేకపోతే లేదని చెప్పినా
అదే కప్పు వేసుకుంటే కొంచెం నీడు ఉంటే దాన్ని బయట తర్వాత డబ్బులుంటే నో ప్లాస్టింగ్ చేస్తాడు లేకపోతే ఆడనే ఆపేత్తడు
ఒక్కోళ్ళోక్కోలో
ఇబ్బాం గిట్లా ఉంచుకోవద్దు ఇట్లా ఎటు కాకుండా మధ్యలో రకంగా ఉంచుకుంటే దాన్ని ఏమ టు చెప్పది
గింత ఎత్తు కట్టుకుంటారా అని ఒక్కోళ్ళొక్కోలా అంటారు
ఎవరు
ఈ సూసేటోళ్ళు ఎత్తు బాగా పెట్టి లేపినవా అని నన్నంటే వాళ్ళు లేపన్నారు లేపినా అంటే ఇంకా ఆమె వచ్చి అంటా కా ఇంకా కొద్దిగంత లేపితే మంచిగున్నాదని ఆ ఇంటోళ్ళు అంటారు
ఆశఅట్నా ఏం చేసుకుంటారు అంతగాని లేచి అదేమన్నా మెయిన్ రోడ్ ఆ లేకపోతే అది అనగ్గా హైవే రోడ్ అంటే సరే లేపున్నా కాని అది ఒక లెక్క ఉంటుది బేలో బేలోఆనికి అంత పెద్దగా లేపుకొని గలీజుగుంచుకునుడు తప్ప ఏమిటికి లాభం అది చెప్పది
అగా చెప్తే ఇనరు
దాన్ దానికి చేసుకోవాలి ఇటు ఇటు తగ్గట్టు ఇటు చేయాలి అటు తగ్గట్టు అటు చేసుకోవాలి అక్కడన్న మనం ఉన్న వాతావరణాన్ని బట్టి అప్పు ఎత్తు పెంచుకోవాల్నా పంచుకోవద్దా చూసుకొని పెంచుకోవాలి
ఆ సీ సి రోడ్ మీదికెళ్ళి నాలుగు ఫీట్ల దాకా ఉంటది ఏ తక్కువ
రోడ్డు వచ్చినా వచ్చయి ఇగ మళ్ళ మళ్ళ వచ్చినా గానీ దాని మీదనే పోతారుగా అంతేగాని దాని మీద ఎక్కువ పోత్తరా అన్న పెరుగుతాది కావచ్చింక
ఇంగ అట్నే ఉంటది ఆళ్ళ ముచ్చట్లు
అనవసరంగా ఏదో ఇంటి పక్కోళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటి పక్కల ఇల్లులు కట్టలేగా వాళ్ళు పెద్దవి పెంచుతారో అని భయంతోని వీళ్ళు పెద్దవి పెంచుకున్నారు కానీ వాళ్ళు ఏదో కావాలని ఏం కాదది
ఇంక వీళ్లకంటే ఎత్తు వాళ్ళు లేపుతారు
ఆ ఇగ లేప్తారు గంతికి ఏం చేత్తారు వాళ్ళు లేపడం కాన్నా సపరేట్గా నార్మల్గా వేసుకుని వాళ్ళు పైన ఇంకో రూమ్ వేసుకోవడం బెటర్ ఇంటి పక్కోళ్ళు అది నయం ఇటు లేపి పెట్టుడు కన్నా సరే బావా మళ్ళీ చేస్తా మరి
ఆ చెయ్ మ
ఆ స